హలో
మీ ఊర్లో వ్యవసాయం ఎలా చేస్తున్నారు
మా ఊర్లో నా తత్ ట్రాక్టర్లు చిన్న ట్రాక్టర్లు అవి ఉన్నాయి మా ఊర్లో
మా ఊర్లో కూడా ఎక్కువ శాతం టాక్టర్లతోనే దున్నుతున్నారు పొలం కోత కోసేటప్పుడు కూడా కోతమిషన్లు ఒకప్పుడైతే మనుషులతో కూయించేవారు ఇప్పుడైతే మిషన్స్ వచ్చేసినాయి పొరుగురు నుంచి మిషన్స్ తెప్పించి కోయిస్తారు
ఉ
వాహనాలు అనేవి ఎక్కువ వాడ వల్ల పొగ అనేది ఎక్కువ వచ్చేయడం వల్ల కూడా వా
ఆరోగ్యం పాడయిపోతుంది కోత మిషన్లు అయినా లేబర్లకి పనులు ఉండలేదు ఎన్నాాలంటే ఊడిచీవరు నార్ పూసి వ ఊడిచి వరు ఇప్పుడు అన్ని మిషన్లే కదా కోతలు వచ్చినాయి అంటడి కోత మేషిన అది చేస్తా
అవును ఉడ్ పువ్వుఊడిచేటప్పుడు కూడా పొరుగురు నుంచి మనుషుల్ని తీసుకొచ్చి ఏయిస్తున్నార్ మా ఊర్లో
అయ్యె మరి ఇంకా ఇక్కడా ఉన్న వాళ్ళకి అసల్ పన్లంటూ ఉంట్లేదు ఏమిను చాలా కష్టం ఔతుంది విన్నాలంటే మందు కొట్టాలంటే మావూలుగా వెళ్ళి ఇద్దర్ మనుషుల్ ముగ్గుర్ మనుషుల్ ఎళ్ లీ కొట్టచ్చెవర్ ఇప్పుడొమొ డ్రో డ్రోన్ అనీ అదీవి పెట్టి కొట్టించేస్తున్నార్ యంత్రాలతో
మ్ మా ఊర్లోనూ అలాగే చేస్తున్నారు
మ్
ఈ వాహనాల్ అనేవి ఎక్కువ అవడం వల్లా
మ్ పతి ఒక్కళ్లకీ ఆ ప్రతి ఒకల్లకి ఇంటికి ఒ ఇద్దరు ఉంటే ఇద్దరుకి ఉ నయ్ వాహనాల్ బండ్లన్ని అవన్ని ఇవన్ని ఉన్నాయి
మ్
పూర్వమే బాగుండేది ఎడ్ల బండుల మీద వెల్లి నడిచెల్లి సై ల మీద ఎళ్ళి అవన్నీ చేసుకునె వారు
మా ఊర్లో ఎడ్ల బండ్లు అవేమీ లేవు
ఇప్పుడ్ అన్నీ అంతరించేసిని మామూలుగా ఈ ట్రాక్టర్లు ఆటోలు ఇయీ ఎక్కువైపోయినయ్ కదా దాని గురించి
కువయ్ పోయినయ్ మ్
అవేమీ ఉంటల్లా అందుకే పూర్మం వొళ్ళు బాగా గట్టిమోపుగా ఉండేవోరు ఇప్పుడ్ అందర్ చిన్న పిల్లల కాడించి కాలు నొప్పులు నడుమ్ పోట్లు అంటున్నార్ తిండి వల్ల
ఔను వైద్యం ఆరోగ్యం పాడైపోతుంది
ఆ తింటన టిఫన్ అట్ట ఏసి చేన్కి చాలా బాగా పం పెంచేవారు మందు తక్కువ ఉండె ఇప్పుడేంటి ఉ ఆకుమడిపోత్తం తోటే మందుల్ ఏసేస్తున్నార్ కదా
ఆ అవును సరే అయితేని